వినిపిస్తుందమ్మా
హల్ వినిపిస్తుంది మాకు వినిపిస్తుందండి వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఆ వినిపిస్తుంది మా
ఏ డిస్టబెన్స్ లేదు కదా
ఆహా లేదు లేదు మాట్లాడండి బావున్నం మీరు ఎలా ఎలా ఉన్నారు
వున్నామ్
ఉహ్మ్ ఏం అంతా బాగున్నారు మీరు ఎలా ఉన్నారు అంతా ఓకేనా తిన్నారా ఉహ్మ్ పిల్లలకి దోసు పోస్తా ఉంటను ఇప్పుడే
ఉహ్మ్
వాళ్ళు తింటున్నారు ఇంక నేను తినాలి
మరి మీ సైడ్ ఎండలు
ఎండలు భయంకరంగా ఉన్నాయమ్మా ఇక్కడ ఇ సైడ్ ఇప్పుడే కావడం లేదు అసలు ఇంట్లో పడుకోలేకపోతా ఉండము ఇంకా బయట ఫెసిలిటీస్ లేవు
ఉమ్
గా ఉంది తట్ తట్టుకోలేకపోతున్నాం ఎండ
ఉహ్మ్ బాగుంది ప్రజెంట్ పర్లేదు అనుకోవచ్చు ఎందుకంటే లోపలనే ఏ ఉంటాం డ్యూట్ తీసుకెళ్లిపోతాం కాబట్
ఆహా ఓకే
మరి ఏంటి విశేషాలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి సమ్మర్ ఆ ప్లానింగ్స్
సమ్మర్ ప్లానింగ్స్ ఇంకా ఏమ్ అనుకోలేదు వెళ్ళాలనుకుంటున్నాము
మరి మా ఫ్రెండ్ కయితే ఈరోజు సంతోష విషయం ఏమంటే మా ఫ్రెండ్కి అయితే పాప పుట్టింది
ఓ సూపర్ అవునా
అవును మరి చాలా హ్యాపీనే నో సీజరిన్
పోనీలేండి మ్మ్ మదర్ అండ్ బేబీ బీ మంచిగా ఉన్నారు కదా
ఆ బ బానే ఉన్నారన్ త వాళ్ళ మమ్మీ అయితే కాల్ చేసి లిఫ్ చేసి కాల్ చేస్తే లిఫ్ చేసి చెప్పింది మా పర్లే బానే ఉన్నాము ఉన్నారు ఇద్దరు హ్యాపీగా ఉంటే చాలా గ రాంచెప్ మీరు అయితే హ్యాపీగా ఉన్నారాని నేను అడిగాను పర్లేదమ్మా నాకు హ్యాపీగా ఉంది వాళ్ళ బాగుంటంది నాకు అదే చాలు సరలే అ పర్లేదు మీరిద్దరు హ్యాపీగా ఉన్నారు కదా చాలు అని చెప్పి సైలెంట్ అయిపోయా మరి ఆ అమ్మాయి మనసులో పా బాబు కావాలనుకున్నారంట నాకు ఇప్పుడే తెలిసింది
ఓ బాబు కావాల ఎవరై
సో సాడ్ అయితే ఫస్ట్ బేబీ కాబట్టి ఆ వన్ సైడ్ బెటర్ హ్యాపీ
మ్
మరి మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు
మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ బాగానే ఉన్నారు మా ఫ్రెండ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు వెళ్దాము అనిని చెప్పి
రాసి పెట్టి ఉండాలిని ఎంజాయ్ చేయాలి అంటే అవును మరి ఎక్కడ చెన్నై ఏయా లేకపో పోతే
అది ఇంకా ప్లేస్ ప్లేస్ ఇంకా ఏం అనుకోలేదు ప్చ్ ఆ ఈ ఇప్పుడు ఈ సమ్మర్ లో బీచెస్ వాటర్ ఫాల్స్ అట్లా ఏమన్నా ఉ అంటే కొంచెం ఈ ఎండకి దానికి బాగుంటుంది కదా సో అని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నాము అంటే ఫ్యామిలీ టె ప్లాన్ చేస్తున్నాం మేము ఫ్రెండ్స్ లేదు ఫ్రెండ్స్ తో కాదు వాళ్ళు అంటున్నారు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దాము ఇక్కడికి వెళ్దాము అని అనేసి బట్ చూద్దాం ఎలా వి ఉంటే అలా ఫ్రండ్స్తో కుదిరితే ఫ్రెండ్స్ తో లేద ఫ్యామిలీ తో కుదిరితే ఫ్యామిలీతో
హ్మ్ మీకేంటి మరి టైమ్ పాస్ తది పిల్లలుతో
పిల్లలతో ఫుల్ టైం పాస్ అయిపోతుంది ఆ అదే విధంగ ఫుల్ హెడ ఎక్ కూడ వస్తుంది పిల్లలు ఉంటే ఎస్ వ్యూస్వాల్ తెలుస్తుంది కదా
అవును మరి
హ్మ్ ఇలాకి లాస్ ట్టు ఇది ఎల్కెజి యకెజి వాళ్ళు ప్రమోట్ అవుతారు కదా ఫస్ట్ కలా క విధంగా గ్రాడ్యుయేషన్ చే ఎప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ బ చిల్లర పిల్లలకి మా అమ్మాయి పార్టిసిపేట్ చేస్తుందనమాట
మ్ ఎలా వేశారు ఎలా అనిపించింది మీకు
బా చేసి ఇది కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను స్టేజ్ ఫీర్ అనేది ఈ ఏజ్ నుంచే కొంచెం దూరం అయితే బాగుంటుంది కదా వాళ్ళకి హ సో అందుకని చెప్పి ఆశ్ స్టేజ్ ఫీర్ అనేది పోవాలని చెప్పి, ఆ వేపిచ్చాను అన్మాట.
టే ఇదే కాదు ఏదేట్లో అయినా పాటిస్ పెట్ చేస్తనే మనము ఈ లేడీస్ ప్రాబ్లమ్స్ యితే క్లియర్ అవుతు అంటే దేనికైనా కరాటీ అయినా, డాన్సర్స్ అయినా లేకపోతే కబడ్డీ, ఖోఖో ఆ చాలా ఉన్నాయ్ ఇలా మనకే అయెద్ది తెలీదు దానికని చెప్ ఇక్కడ క్లాసెస్ కూడు ఉన్నాయి వెళ్తున్నారు కూడా తెలుస్తుంది వింటున్నాను నాకై చాలా మిస్సైపోయినమ్ మేమైతే అంటే మేము విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళం కదా ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళు చాలా వరకు ట్రై చేస్తున్నారు పూర్ ఫ్యామిలీస్ కూడా ఏదైతే నేను వన్న
అవునవును ఈ వయసు నుంచే వాళ్ళు వాటన్నిటిని ఇది చేస్తేనే కదా పార్టిసిపేట్ చేస్తేనే కదా కదా వాళ్ళ హెల్త్ బాగుంటుంది కొంచెం మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది కదా అది
ఏదన్నా ఒక్క దాంట్లో మనకి అంటే స్టడీస్ లేకపోతే గేమ్స్ లో ఉంటది గేమ్స్ లేకపోతే డ్యాన్స్ లో ఉంటది దేంట్లోను దాంట్లో ఖచ్చితంగా అయి హండ్రెడ్ పర్సెంట్ లో ఉంటంది
డెఫినెట్గా
నాకైతే అదే కోరిక లేడీస్ క అయితే చెప్పల్సినవసరం డ్యాన్స్ అనే చాలా ఉంటది
అ సో ఇంకా మా అమ్మాయికియితే టెన్నిస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది
నేర్పించింటీ బావునిన్ను ఏజ్ అయిపోనాకైతే నేర్చుకోలేం కదా ఓ స్టేట్ లెవెల్లో అలా వెళ్తే వాళ్ళకి కొంచెం కో ప్లేగ్రౌండ్
అవున అవును సిస్టర్ మీరు చెప్పేది నిజమే బట్ ఇక్కడ ఏంటంటి అంటే మాకంతా ఆ రా వెళ్ళి తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి టైమింగ్ అనేది సరిపోదు కొంచెం మా కొంచెం దూరం కూడా డిస్టెన్స్ అనేది సక్రిఫైస్ చెయాలి ఇంకా అన్ని టూ వీలర్ ఉంటే ఓకే టూ వీలర్ లేదు ఆటో సౌకర్యం అక్కడికి లేదు సో మనం పికప్ డ్రాపింగ్ అ అంటే ఒక రోజు రెండు రోజులు అయితే చేస్తాము
అంతేలేండి అన్నీ చూసు
మ్మ్ ఇబ్బందిగా ఉంటుం ది గదా
హుం
అని చెప్పి ఎలాగో ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్సున్నాయి గదా
మ్మ్ హ్మ్
మ్మ్ సో ఖాళీగా ఉండకుండా దేని మీదో ఒక దాని మీద ప్రాక్టీస్ చేపిద్దాము అని అనేసి. హ్మ్ ఖాళీగా ఉం
సమ్మర్ లో ఏంటి స్పెషల్స్ ఏదైతే ఏం వొస్తాయి అంటే జాతరలు ఎక్కువగా ఉంటాయి
అ జాతర్లు ఎ ఎక్కడ మేమైతే ఎక్కడి ఈ వెళ్ళము కాకపోతే చూస్తా ఉం ట మనమాట ఇక్కడ మా ఊర్లో కూడా జాతర బా చేస్ టారో
అంటే హా హా చెప్పల్సిన అవసరం లేదు పెళ్లయితే ఆ పిల్లలకి లీవలున్నట్టు హస్బండ్ లో వైఫ్లలా కూడా నాకు కూడా లీవులు కావాలని కొట్టుకొని వఎల్ పోతరన మట త మమ్మీ వాళ్ళిలకి ఎందుకు హ్ అంటే మా ఊర్లో పండగ వస్తుంది ఎక్కడైతే కాదు కదా అన్నట్తో వెళ్తారు కదా చాలా వరకు మ్యారేజ్ పర్సన్స్ కి ఆ లీవ్లు వస్తే వాళ్ళకి కూడా హ్యాపీని పిల్లలు బిడ్డిలు పెట్టుకు వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజయ్ చెస్ తరు ఇంకేం సిస్టర్ చెప్పలి
ఇంకేం ఇంగ అదే ఇంగ జాతర్ల గురిం చాన్టున్నారు కాబట్టి మీరు ఉహ్ ఉహ్
హా హా అంటే ఇవే కదా ఇప్పటి నుంచే బయట కూడా ఫుడ్డు అంటే స్పెషల్ ఏమంటేంటే సమ్మర్ కాబట్టి అంబలి పోస్తారు అది ఇప్పటి నుంచే ఇ ఇప్పుడుకి వన్ మంత్ నుంచి బయట అంబలి చూస్తున్నాను నేను
ఇప్పటి నుంచి అంటే ఇంకా ఇది ఉంటుంది కదా ప్చ్ ఎండాకాలం